హలో
హలో
హలో
అహా సో ఎలా ఉంది ఆ మూవీ డార్క్ నైట్స్ మూవి హలో
హలో
విన్పిస్తోందా
మాకిన్పడ్డం లేదా
ఆ నాకు విన్పిస్తోంది నీకు విన్పించట్లేదా హలో హలో
హలో
ఆ విన్పించట్లేదా
చాలా అంటే చాలా లైట్ పోయింది అది నువ్వు విన్పిచ్చట్లేదా అని చెప్పావు కదా అది ఇంత ఎంత తక్కువ సౌండ్ లో వస్తుందంటే అంత తక్కువ సౌండ్ లో వచ్చి
అవునా నాకు లేదు క్లియర్ గానే ఉందే
అవునా
ఊ
నాకి ఇయర్ ఫోన్స్ తొల్లేము అప్పుడు నుంచి వాడుతానే ఉన్నాను వాట్సాప్ లో బాగ ఇన్పిచ్చింది
ఒకసారి రిమూవ్ చేసి ట్రై చేసి చూడు
మంచిగుంటాది హలో
హలో ఇప్పుడు ఓకే యా
ఇప్పుడు గూడ ఓకే కాదు
అవ్ ఇప్పుడు కూడా ఓకే కాదా అంటే లో గానే వస్తోందా
ఆ చాలా లోగుంది
నా నీది నాకు చాలా క్లియర్ గా ఉందే
అవునా నాదైతే ఏం వినపడ్డం లేదు అది చాలా కాన్సంట్రేషన్ తో వింటే విన్పడిస్తుంది అంతే
అవునా చే సరి నేను గట్టిగా మాట్లాడుతా
ఆ
కొంచెం లౌడ్ గా మాట్లాడతా ఇప్పుడు ఓకే యా
ఆ పర్లేదు
ఓకే ఓకే ఎలా ఉనిన్ వే ఒన్న ఉడిపి ఎళ్ళారుగా
ఆహా బావునిన్ అదే చెప్తాను కదా ఆ డ్రింకింగ్ చేయకుండా ఉండే వాళ్ళకైతే పాండీ కంటే ఉడిపి నే ఉడిపి నే బెస్ట్
ఉన్నాయి ఉడిపిలో
టెంపులు బీచ్ మళ్ళ ఇంకా ఉడిపి పక్కన క్లబ్ పబ్స్
ఊహూ
ఊ బీచ్ లో యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చాలా
ఓకే చెప్పాగా స్క్యూ స్క్యూబా డ్రైవింగ్ ఇంకా
స్కూబా ఆడ గాదు హంపిలో కాదు సారి హంపి అంటాండా ఉడిపిలో కాదు ఉడిపిలో కాదు అది అది మురుడేష్ టై
ఓకే అహా ఓకే ఓకే
ఆ ఇక్కడ అదే మామూలుగా చిన్నగా ఉంటాయి కదా బనానా రైడింగు మళ్ళ ఈవింగి ప్యారాగ్లైడింగ్ ఉంది ఆ ప్యారాగ్లైడింగ్ గాదు ప్యారాసైలింగ్ ప్యారాజైలింగ్ ఉంది మళ్ళా వీస్ స్కేటింగ్ అదింది సర్ఫింగ్ కూడా నేర్పిస్తారంట
ఓ సర్ఫింగ్ అంటే ఎన్ని డేస్ ఉండాలి సర్ఫింగ్ కోసం
అది నాకు తెలీదు నేర్పిస్తారు అని ఇన్నాను మళ్ళ మాకు టైమ్ డేసింకా ట్రస్ట్ వెళ్ళేదప్పుడు పోవడానికి
ఓకే
ఇంక అందుకని పోలే
ఎన్ని డేస్ అవుతుంది ఎన్ని డేస్ సరిపోతుంది ఉడిపికి
ఒక వన్ డే సరిపోతుంది అనుకుంటా వన్ ఆర్ టూ డేస్
ఓకే సో వీకెండ్ ఒక వీకెండ్ ఎళ్ళొచ్చు
ఆ అంతే
ఊహూ
టూ డేస్ బెటర్ అంటే నీట్గా ఉండి చిన్నగా చూసుకోవడానికైతే
ఓకే బడ్జెటు
బడ్జెట్ డిపెండ్స్ నీ మీద డిపెండ్ అవుతది అది
సరేలే ఆన్ అండ్ యావరేజ్
వ ఉండదు తక్కువే ఉంటది నువ్వు అన్ని తిరగల్లా చేయల్ల అంటే కొంచెం ఎక్కువ అవుతది కదా
ఓకే
ఉమ్ అంటే కంపారిటివ్లీ ఆ బడ్జెట్ కొంచెం తక్కు ఎక్కువ అవుతుది సేమ్ ట్రిప్స్ నువ్వు వేరే చోట వెళ్తే
ఓకే
ఆ సేమ్ మది మీ అవన్నీ చేసేది కూడా ఇక్కడ తక్కువ ఉంది
ఆక్టివిటీస్ ఆ
ఆ ఆక్టివిటీస్ అంతా మేము స్కూల్ టూ పాయింట్ ఫైవ్లో వెళ్ళాము
టూ పాయింట్ ఫైవ్ మొత్తం
ఉమ్ టూ పాయింట్ ఫైవ్ కే
నైస్
వాళ్ళు అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ బోట్ లో పిలుచుకొనిపోయారు
ఉమ్
మళ్ళ అక్కడ స్కూబా చేసి
ఓకే
మల్లా రిటర్న్
గోవాలో కూడా ఉంది స్కూబా కానీ
ఆ గోవాలో కూడా ఉంది స్కూబా కానీ ఇది టూ పాయింట్ ఫైవ్ కి వర్త్ అది టూ పాయింట్ ఫైవ్ కాదు ఆ అమౌంట్కి అది వర్త్ గాదు
ఆ అది టూ పాయింట్ ఫైవ్ లో ప్చ్ నాట్ జస్ట్ స్కూబా ఇంకా చాలా ఇంక్లూడెడ్ ఉన్నాయి అందులో అదే బనానా రై డ్ స్పీడ్ బోట్ పారా సైలిం గ్
ఉమ్
స్కూబా ఇవన్నీ ఒక ప్యాకేజ్
ఆ
సో ఇంకా వాడు స్కూబా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్చ్
గోవాలో ఎక్కువ ఉంటాయి అమౌంట్
మేం అప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఏమో ప్యాకేజ్ మొత్తం ఇవన్నీ ఈ ఫైవ్ కలిపి ఫైవ్ రైడ్స్ ఎయిటీన్ హండ్రెడ్
అంతేనా
ఉమ్ అంతే అప్పుడు మేము వెళ్ళింది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ యో
అంత తక్కువ లేదే
ఎయిటీన్ హండ్రెడ్ యాక్టువల్ గా టూ థౌజండ్ చెప్పాడు ఇంకా మేము ఫోర్ మెంబెర్స్ అని చెప్ తగ్గించాము ఎయిటీన్ హండ్రెడ్ ఈచ్ అన్నట్లు బస్ లో తీస్ కేళ్ళారు ఫస్ట్ దాని తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్క రైడ్ స్టార్ట్
ఉమ్ హు నేను షార్క్ గూడ చూసా తెల్సా
ఉ సర్లే నాకు అసలు కింద స్టోన్ కూడా కనిపించలేదు
ఆ అవునా
మా స్టోన్ కనిపించింది అంతే నాకు మా అక్కకైతే ఫిషెస్ కూడా కనిపించాయి వీడియోలో
ఆహా ఇక్కడ బానే ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ చెనై
షార్క్ అంటే ఎంత దూరం ను చూ సా ఎంత దూరం నుంచ చు సవు దగ్గరకు రావా
ఏంటి
షార్క్ దగ్గరికి రావా
ఆహా అంటే నాక కొంచెం దూరంగా నింండయి అందరికి గనపడలేదు మా బాచ్లో మా ఇద్దరికి కనపడిచ్చింది నాకే ఇంకోొటి కనపడిచ్చింది అందే అంటే అవి పిల్లవి చిన్నవి ఇంకా పెద్దవి కాదు
అయినా అసలు వాటిని ఎలా తె లేసార అది ప థతే
ఏమో ఎవరికి తెలిసు ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు మేము పోయినప్పుడు అవు ఆ పక్కగా రెండున్నాయి రెండో మూడుోడి ఉన్నాయి ఆ పక్క మూ పన్నాయి
అహ
మీ పిల్ల పల్లవన్నీ మా దగ్గరకి వచ్చింది
ఎంత లోపలి తీసుకెళ్లారు
ఒక బోట్ లో ఒక బోట్లు అంద ఉందంటారు ఒక ఆ లోపల్క క లోకల్ క మత్తలే ఇదతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మీటర్స్ ఏమైనా ఉంటదమ్మా
ఓ అయితే రఓపల్కగా తీస్కలాంచ అంటే నీకు ఆ జాకెట్ మొత్తం ఇచ్చారా అంటే బ్లాక్ సూట్ బ్లాక్ సూట్ ఇచ్చారా మొత్తం ఫుల్ టాప్ టు బాటమ్
తప్ప బాటుమా బాట్మతే
ఈ
పైన ఒకటి అంటే ఆక్సిజన్ సిలిండరు మాస్
అంతే ఇచ్చారా మీకు కూడా అంటే లైక్ ప్రాపర్ సూట్ ఇట్లా ఇస్తారు కదా శూభాకిి
ఆ ఆబస్ ఫూటాట్లేం లేదు
ఓకే జస్ట్ నార్మల్ మన
ఆ ఆ మన క్లాస్ పైనే వాళ్ళు ఎక్విప్మెంట్స్ చేసి లో పపోడి
ఓకే
గోవాల్ ఇచ్చన్నారా
గోవాలోలకు ఇవ్వలేదు అందుకే అడిగా ఇక్కడి ఇచ్చారా
ఆహా
నీకు ఇయర్ పన్ వచ్చిందా లోపలికి తీసుకెళ్లాక
ఆ లైటుకి వచ్చింగ ఈ అక్కడ లోపలికిిరి వెళ్ళక కొంచము కొంచెం డీప్ వళ్ళాక వాళ్ళు చెప్తారు కదా ఇట్లా ముక్కుని రబ్ చేసు చసుకోమని ప్ర్రెష్ చేసుకోమని వట్టి పెట్టుకొని ఇట్లా చేతో చూపిస్తాన్నాడు ఇట్లా ఫింగ మమెంట్స్ ఎట్లా అని చెప్తాన్నాడు నేను ఇంకా వీరేంటి కొ ఎన్న లవ్ సింల్ చెప్తాను న నాగి ఏన్ నడు ఏయ ఇస్త
వాడు ఫోటో కోసం చెప్తూంటాడునుకుంటా
ఆ
నాకు చూపించారు లో సిల్కి వెళ్ళా సింబల్స్ అడ ఫోటో కోసం
కొంచెం మల్నగా కిందకి ప్రెజర్ పెరుగుతుంది కదా అప్పుడు ఏ ఇయర్స్ కూడాడ ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడు నోసినట్లా ప్రెస్ చేసుకుంటే అది స్టేబుల్ అవుతుందంట
ఓహో ఓకే
ఆ
కానీ నా నేను స్కూబర్ చేయలేను అని నా కాన్ఫిడెన్స్ నాకు ఇయర్స్ రెండో ప్రాబ్లం ఒకటి సర్జరీ చేశారు ఇంకొకటేమో అబౌట్ టు పర్ఫెక్ట్ ఇంకా అది కూడా చేయాల్సి వస్తుంది ఒకవేళ అది కూడా హోల్ అవుతే
ఇంపడ్డం లేదు
హలో
ఆ
ఆ నాకు ఇయర్ రెండో ప్రాబ్లమే ఒకటేమో సర్జరీ ఆల్రెడీ చేశారు ఇంకొకటీ ఏమో చేస్తారు ఒకవేళ ఫ్యూచర్లో
దోన్ గో పర్సనల్ అన్నావ్
అ సో అయితే గోవా గోవా కంటే మురుడేశ్వర్లోనే బెస్ట్ అంటావ్
నాకు అనిపించింది దట్ ఉత్తరేగఢ
రచల్గా టెన్ మినిట్స్ అయిపోయింది వికనా హ్యాంగప్
నాచురల్ గా
అట్ ఓకే బాయ్
ఆ
బాయ్ మళ్ళీ కాల్ చేస్తా
హలో